అక్క బాగున్నారు అక్క
మీరు ఎలా ఉన్నారు
బాగున్నా అనక ఏం చెస్తా ఉన్నారు
ఏం చేలేదు బ్రో ఉన్నాము ఎండాలకి సబ్జ్ గింజలు వాడు అక్కడ కలుపుకొని తాగుతూ ఉన్నాం అన్నమాట
సబ్జా గింజల్ వాడు రాహోహో ఏం ఏం ఏమవుతుంది అది కాయి తే
అది కొంచెం ఇప్పుడు సమ్మర్ లో కొంచెము మంచి హెల్దీ అంటే కదా సో బాడీ డిహైడ్రేషన్ లేకుండా చేయడము ఆ నెక్స్ట్ వచ్చి ఆ వాటర్ లెవెల్స్ ఎప్పుడు ఉంటాయంట అందులో
ఆ
అది తీసుకుంటే చాలా మంచిది అన్నారు
ఓకే
ఆ సో ఇప్పుడు మనము కోకోనట్ వాటరు బట్టర్ మిల్క్ దానికన్నా కొంచెం రెండింతలు ఎక్కువ పని చేస్త నంటిది
ఆహహ ఎంత అది కాస్ట్
కాస్ట్ ఒక తక్కువే బ్రో ఒక ఫిఫ్టీ బిలోనే ఉంటుంది ఫిఫ్టీ బిలో నో లేకపోతే హండ్రెడ్ బిలో నో ఉ ఉంటుంది అంతే ఓ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసు కున్నామంటే మనం ఈ సమ్మర్ మొత్తం యూజ్ చేయొచ్చు ఒక వన్ లీటర్ వన్ లీట తెరో ఆ వాటర్ లో ఒక ఫైవ్ గ్రామ్స్ కానీ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అయినా కూడా చాలు
ఆ ఆ ఓకే
వన్ నైట్ అంతా నానబెట్టికోవాలి అన్నమాట
ఓకే
పెట్టుకొని ఆ వాటర్ మనము వాటర్ లాగా తీసుకుంటూ ఉన్నాం అనుకో దాహంమయినప్పుడు అంతా ఈ వాటర్ తీసుకున్నాం అనుకో కొంచెం బాడీ అనేనేది నీరసం లేకుండా చేసు టుంది వేడిని తగ్గిస్తుంది ఆకలి ఉమ్ హుమ్ జీర్ణశక్తి తి బాగుంటుంది అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఆ ఓ
ఇవి సియాసి ఓకే ఓకే నార్మల్ వాటర్ కన్నా ఈ వాటర్ బాగుంటది అంటారు ఒ
నార్మల్ వాటర్ కన్నా మజ్జిగలో తీసుకోవచ్చు లెమను లెమన్ వాటర్ లో తీసుకోవచ్చు
ఓకే ఆహా హా హా ఓకే
ఉమ్మ్
ఇవి చియా సీడ్స్ కూడా బావుంటాయి చూడండి సబ్జా గింజల కంటే చియా సీడ్స్ ఇంకా బావుంటాది
అవును చియా సీడ్స్ కూడా ఉంటాయి అవి కూడా సేమ్ అంతే సేమ్ ఇలా గే ఉంటాయి బట్ చియా సీడ్స్ కన్నా ఇది సబ్జా గింజలు అనేది చాలా చలవ చేస్తుందంట ఒంటికి
కే హా హా
అది కొంచెం హై కాస్ట్ ఉంటుంది చియా సీడ్స్ అనేది హండ్రడ్ గ్రామ్స్ ఏ వన్ ఫిఫ్టీ యో వన్ తర్టీ నో ఎంతో ఉంటుంది సంథింగ్ లైక్ అట్లే ఇదై తే మనకి లో బడ్జెట్ లో వస్తుంది
కే సబ్జా గింజలు లో బడ్జెట్ టాం
జా గింజలు లో బడ్జెట్ అది తీసుకోవచ్చు మీరు చెప్పినట్టు సియా సీడ్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు రా సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో తీసుకోవడము చాలా బెటరు
ఓకే ఓకే మేము కూడా ట్రై చెయ్యాలి సబ్జా గింజలు అంటే ఎప్పుడు ట్రై చేయలే నేను చియా సీడ్స్ అయితే నానబెట్టుకొని తీసుకున్నాను బావుంటాది అవి కానీ
ఉమ్మ్
సబ్జా గింజులు తీసుకోవాలి బావుంటది మీరన్నట్టు కాస్ట్ అనేది కొంచెం తక్కువకొస్తుంది సబ్జా గింజలా
అవును తక్కువ కాస్ట్ అనేది కాదు కానివ్వన్ ది ఇది వన్ ఆఫ్ ది ఇ బెస్ట్ అన్నమాట సబ్జా గింజలు అనేది రా సీడ్స్ తో ఆ ఈ చాయ్ చీట్స్ తో వ కంపేర్ చేసుకుంటే ఆ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జా అనేది
ఓకే ఓకే ఓకే హ హ ఓకే ఓకే అర్ధమయ్యింది లేండి నేను ఏం చేస్తానంటే మా అమ్మకు చెప్పినాను మామూలుగా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఆ ఏం చేస్ స్తారంటే చేపలకు తిన్నంత అది ఒమెగా, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అంటారు కదా అది చేప తింటేనే దొరుకుతుంది అన్నమాట లేకపోతే ఎక్కడా దొరకదు
ఆ
అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే చియా సీడ్స్. ఆ నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ అంటారు అవిసెగింజలు
ఆ తెలుసు, తెలుసు.
ఆ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఈ రెండు కూడా పొడి చేసుకుంటాం అన్నమాట. పొడి చేసుకొని మనము మామూలుగా రైస్లో కలుపుకొని తినేస్తాం చాలా బావుంటుంది మా అమ్మ చేస్తది.
పొడి అంటే ఎలా ఓన్లీ ప్లెయినా
ప్లెయిన్ కాదు అది కొంచెం లైట్ గా ఫ్రై చేయాలి ఫ్రై చేసి మనము మా వందుకని అందులో ధనియాలు, కరివేపాకు మిరక్కాయలు ఉప్ ఉప్పు అంతే ఫ్రై చేసుకుంటారు ఇవి గుడా ఫ్రై చేస్ కొనీ లైట్ గా ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు మల్లా ఆ కొంచెం ఆ దోర్లగా అంటారు గదా అలాగా మనము చేసుకొని ఫ్రై చేసుకొని గాని పొడిగొట్టుకొని ఆ కొంచెం కొంచెం రోజు తిన్నామనుకోండి మీకు నిజంగానే బాడీలో ఆ ఎనర్జీ అనేది తెలిసిపోతుంది ఈజీగా నెక్స్ట్ డేకే
హుమ్ హు
బట్ మీరు ట్రై చేయండి కావాలంటే ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ రెండు రెండు సపరేట్ సపరేట్గా మనము ద్వారలుగా వేయించుకోవాలి
అది ఈక్వల్ గా తీసుకోవాల బ్రో లేకపోతే
ఇష్టము మనష్టము మనిష్ ఇము రెండు మంచివే ఐ మీన్ మనిష్టం అద్ క్వాలటీ ఏది ఎక్కువ క్వాంటిటీ దొరితే అది మంచిదే, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఏదైనా ఓకే అలా ఈక్వల్ గా ఉండాలని ఏం లేదు.
ఓకే
కాబట్టి అలా తీసుకుంటే చాలా మంచ్ ది నేను ట్రై చేసినాను దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ లో పంప్కిన్ సీడ్స్ కూడా బాగుంటాయనమాట, పంప్కిన్ సీడ్స్ వాటర్ లో నానబెట్టుకుని తీసేసుకోవడము.
అట్లే వాటర్లో నానబెట్టుకొని అలాగే తినడము నేను మా నార్మల్గా
తే చాలా బాగుంటాయి లేదా మార్నింగ్ గు లేదా ఆఫ్టర్నూన్ నానబెట్టి ఈవినింగ్ తీస్ కుంటాము చాలా చాలా చాలా చాలా బాగుంటది. పంప్కిన్ సీడ్స్ ఆ వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చకాయ గింజలు. సీడ్స్ ఆ ప్రొద్దు తిరుగుడు సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్
మ్
ఆ నెక్స్ట్ఇవి చాల బాగుంటాయి అన్మాట. దేవి పంప్కిన్ను వాటర్ మిలను ఆ మీకు తింగ్ ఏంటంటే ఏదైనా డ్రై ఐటమ్ డ్రై సీడ్స్ అంటాం కదా, అవి డైరెక్ట్ గా తీసుకోకూడదు మనము. వాటర్ లో నాన్ పెట్టుకొని తీసుకోవడం అనేది తీస్ కుంటే ఏమవుతుందంటే, ఈజీగా డైజెషన్ అవుతుంది ప్లస్ అందులో ఉండే ఎనర్జీ అంతా మన యొక్క కడుపులో అది అబ్జార్బ్ అవుతుందని ఎనర్జీ కంప్లీట్ గా వస్తుంది ఎఫిషియన్సీ ఎక్కువుంటాదన్మాట.
ఓకె ఓకె
ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను కొబ్బరి ఉంది కదా కొబ్బరి పచ్చికొబ్బరి అది పాలు పాలుగా ఉంటుంది కదా సో పాలు పాలుగా తీసుకోవడం వల్ల మనం బాడీకి మంచిగా ప్రో ప్రోటీన్స్ ఎనర్జీ వస్తుంది మంచిదన్మాట అది ఫ్యాట్ అవ్వదు అదే అదే కొబ్బరిని ఎండబెట్టి తీసుకుంటే వ ఆయిల్ కదా
అవున్ ఆయిల్ ఉన్
అది అరగడానికి కష్టంగుంటుంది. అరిగిన తర్వాత కూడా ఎనర్జీ అనేది ఫ్యాట్ అయిపోతాది.
మ్మ్
ఫ్యాట్ ఎక్కువ అయిపోతుందంటే ఏమవుతుందంటే, కష్టం అనమాట. రోబకాయం ఎక్కువ బరువుపెరిగి పోతారు
మ్మ్ హు
సో అలాగన్మా సో సిమిలర్లీ మనము వేరుశనక్కాయలు కానివ్వండి, ప్రోద్ తిర్ ప్రొద్దుతిరుగుడు కానివ్వండి, నెక్స్ట్ ఏదైనా కానీన్డి డ్రైగా ఎప్పుడు తీసుకోకూడదన్ డ్రైగా తీసుకుంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువుంటదన్మాట. సో ఆయిల్ కంటెంట్ ఎక్కువుంటే ఏమవుతుందంటే మనక్ ఇ హెల్త్ కి మంచిది కాదు. అదే, ఆయిల్ కంటెట్ కాకుండా ఈజీ ఫామ్ లో మిల్క్ ఫామ్ లో ఉండాలి అది
ఆహా ఇప్పుడు ఇవి కూడా సేమ్ అన్ని నైట్ లోనే నానబెట్టుకోవాలా లేదా బిఫ్ ఫోర్ వన్ అవరు టూ అవర్స్ బ్యాక్ నానబెట్
యాక్చువల్లీ వాళ్ళు ఏమంటారంటే ఒక సిక్ క్స్ అవర్స్ గాన్ నాన్తే మంచిది అంటారు. సిక్స్ అవర్స్ అంటే, మీరు అన్నట్టు నైట్ నాన్ బెట్టేస్తే మార్నింగ్ తీస్కోవడం. ఎగ్జాక్ట్లీ నైట్ నాన్ బెట్టేస్ మార్నింగ్ తీస్ కూడా చాలా బాగుంటది
అది అది అంటే బిఫోర్ బ్రషింగాా ఆఫ్టర్ బ్రషింగాా
ఎ ఏదైనా మనము కడుపులోకి తీసుకోవాలింటే బ్రష్ చేసిన తర్వాత తీసుకోవాలి బ్రష్ చేయకుండా ఏదైనా కానీ తీసుకుంటే ఏమవుతుందంటే లోపల మన నోట్లో ఉన్నటువంటి జమ్స్ లోపల కడుపులోకి వెళ్ళి బ్యాక్టీరియా అన్వాంటెడ్ థింగ్స్ అన్ని లోప కడుపులో డిస్టర్బ్ అవుతుంది అనమాట
కొంతమంది ఎంత ఏమంటారంటే పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే తీసేసు పోవాలి అని అంటారు బట్ అది మీరు చెప్పినట్టు అలాగే తీసేసుకున్నాం అనుకో అబయ క్రిములన్నేవి అట్లే పొట్లోకి వెళ్ళిపోతాయి కదా
ఇంతే కద డిస్టర్బ్ చేస్తాయి లోపలికిెళ్తే
అవునవును
ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనకు ఒక వేరుశెనగ గింజలో నార్మల్గా ఉండెది తినండి లేద కొంచెం పుచ్చి పోయింది తినండి
మ్
పుచ్చి పోయింది తింటే ఏమవుతు ఉంది అది ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటుంది దానికి బ్యాక్టీరియా ఎగ్జాక్ట్ అలాగే మన కోర్స్ కొందరికి నైట్లో బ్రష్ చేయడము నైట్ పడుకున్న ముందు బ్రష్ చేయడము అలవాటు ఉంటది
అవును అలవాటు
అలా అలవాటు ఉన్నా కూడా మార్నింగ్ మీకు ఇది చెప్పాల ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఒక వన్ అవర్ గానీ నిద్రపోయినాం అనుకోండి ఎగ్జాంల్ వన్ అవర్ మనం బాడీను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోతే నిద్రపోయినాం అనుకొండి వన్ అవర్
మ్
మనకు బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయన్నమాట మనకు ఐ మీన్ మన బాడీలో నుంచి అన్ని హోల్స్ నుంచి నవరంద్రాలు అంటాం కదా సో అన్ని హోల్స్ నుంచి ముక్లో ఉంచి నోట్లోంచిలాగా అన్ని ప్లేసెస్ నుంచి ఒక ఏమంటుారు దాన్ని అన్వాంటెడ్ థింగ్స్ అన్నిీ రిలీజ్ అవుతాయన్నమాట
డే టైమ్ లో నిద్రపో
డే టైమ్ కాదు రైట్ నైట్ టైమ్లా కాదు ఎప్పుడైనా కానీ మనకు వన్ అవర్ గానీ మన బాడీకి రెస్ట్ ఇచ్చినాం అనుకోండి వన్ అవర్
ఓకే
మన నవరంధ్రాల నుంచి కూడా మనకు ఒక అన్వాంటెడ్ అన్వాంటెడ్ థింగ్స్ అనేటివి రిలీజ్ అవుతుందనమాట అందుకని స్నానం చేస్తారు మీరు అబ్జర్వ్ చేసినట్ంటే పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద అనకూడదు కొంచెము ట్రెడిషనల్గా ఎస్ ట్రెడిషనల్ గా ఫాలో అయ్యే ఫ్యామిలీస్ లో ఏమవుతుంది అంతే ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ నిద్ర పోతే వెంటనే వాళ్ళు స్నానం చేసి మళ్ళీ బయటకు సెల్టర్స్ స్నానం చేసిన మళ్ళీ నార్మల్ అవుతారు స్నానం చేయకంటే వాళ్ళ బయట వెళ్ళరూ ఏ వర్క్ చేరు ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు మన బాడీ అనేది ఆ యొక్క ఒకన ఒక పదార్థం అనేది రిలీజ్ చేస్తుంది అది
ఓకే ఓకే
ఆ అందుకనేసి ఎవరైనా కానీ నైట్ ఆ అందుకే నిద్రపోయిన తర్వాత ఖచ్చితంగా మనము మార్నింగ ఆ నిద్రలేచ్చిన వెంటనే మనం చేయాల్సింది బ్రష్ చేసుకొని స్నానం చేసి మన కార్యక్రమలు చేసుకున్న తర్వాత సో ఆ బ్రష్ చేసుకొని మా అంకా మనకు వాటర్ పాసింగ్ కానివండి అ లేన తర్వాత ఆ కాలకృతాలు చేసు నేసి స్నానం చేసిన తర్వాత మన స్నానం చేస్తే అప్పుడు మనం ఫ్రెష్ అవుత బాడీ ఫ్రెష్ప్ అయిపోతుంది
హ
సో కొందరు ఏం స్తారంటే మార్నింగ్ స్నానం చేయరనమాట మేము మార్నింగ్ చేయమండి ఈవినింగ్ చేస్తామండి అంటారు అది కరెక్ట్ కాదు ఈవినింగ్ చేసినా చెయ్యక పోయినా మార్నింగ్ అనేది కంపల్సరీగా స్నానం చేయాలి సో మీరు ఆ క్యూషన్ ఇప్పుడు అంతా ఇప్పుడు అంత కూడా ఎందుకు వచ్చింటే మీరు అన్నారు కదా ఆ బ్రష్ చేసుకోకుండా తినొచ్చా అని దానికి వచ్చింది అనమాట ఈ టాపిక్ అంతా సో అది మల్ల తర్వాత కూడా చూస్తాం అది స్వస్తా మీ అందస్స్తు తెంగానే అదఓకేనా
ఆ ఓకే ఓకే బ్రో
చేస్తా